హలో బ బాఉన్నారాండి
మ్ బాఉన్నం బాఉన్నరా
ఆ బాఉన్నమండి ఏం చేస్తున్నారు
దు అంటే ఇప్పుడే పకోడి లాగా చేద్దామని ట్రై చేస్తున్న అనమాట
మిక్ పకోడి గుడా చేయెచ్చాండి
అంటే చేయొచ్చు అంటే ట్రై చేస్తేనె కదా ఒకసారి తెలిసేది ప్రయత్నించాలి కద దేనికైనా
అంతే అంట్రాండి నాకైతే ఇలాంటి సద్గుణం అస్సల్ ఉండదండి మీకు మీ కాంచి నేను చాలా నేర్చు కోవాలండి
నేర్చుకోండి చెప్తా అంటే ఏమేమి నేర్చుకోవా లనుకుంటున్నరు మీరు
అన్నీ అండి ఇప్పుడు మీరు ప్రయత్నిస్తేనే కదా తెలుస్తుంది అన్న కానీ నాకు ఇలా ఉండదు రాకపోయిందంటే ఒదిలేస్తాండి యాపో రాట్లే అని ఒదిలేస్తాను కానీ మీ ఇలాగ ఉండదండి నాకు
అవునా అంటే నేను ఇప్పుడు ఈ రోజే ఫస్ట్ టైం నేను చేయడం అంటే ఇంటికాడ ఎవరు లేరు బాపుకేమో ఏద ఒకటి చెయి బిడ్డా అన్నడు అంటే సర్లే ఇ ఇక ప కొడి చేద్దం ఎప్పటికి రొట్టెలు చేస్తా కదా ఈసారి కొత్త చేద్ద్దం ఏదన్నా అనిపించింది అ అంటే కొత్తగా అంటే ఇది కొత్తగా ఏం కాదు పాత వంటకమే కాకపోతే తే నేను చేయడం కొత్త
ఆ ఎలా చేసాను
ఎలా చేస్తారా అంటే అంటే మొత్తం మీకు మొదటి నుంచి చెప్పాలా
ఆ చెప్పండి
ఆ మొదట మా ఇంటి కడ పిండి లేదండి ఫస్ట్ అయితే మా కోడలి పిల్లుని మా కోడ్ అంటే మా కోడల్ పిల్లు ఉందండి మా కోడలి పిల్లింటి పోయి పిండి అడుకొచ్చిన కొంచెం అంతా అంటే కొంచెం పిండి అయితే సరిపోతాది అన్నమాట
అవునా
ఆ అవునండి అంటా కొంచం పిండి వాళ్ళ ఇంటికాడ అడుక్కొచ్చి అ ఇది చేస్తున్నాండి అట్లా మళ్ళా తర్వాత అడుకొచ్చి కొచ్చిన అంటే తీసుకొచ్చిన కదా పిండిని అంటే నా మాటలు నాకి వినబడుతుందా మీకు హలో కొంచం సిగ్నల్ ఉన్నా కాటికి పోవచ్చు కదా మీరు
హలో
సిగ్నల్ ఉన్న కడికి పోచ్చు కదా
నిన్న కాన ఉన్నా అండి ఇక్కడ వర్షం వస్తుంది చాలా అంటే అందుక్ కే వైఫై రూమ్ వచ్చిన వైఫై కూడా రావట్లేదు అయి అయిన సిగ్నల్ చాలా ఉందండి
అవునా అంటే నాకే కొంచెం వినబడవట్లేదు అనుకుంటా అంటే అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుందనమాట
అవునా ఇక్కడ చాలా వర్షం వస్తుందండి చాలా ఘోరంగా వస్తుంది
మరి ఎందుకండి అసలు ఊళ్ళల్లో పడుతలేదు వర్షం అక్కడ పడుతుంది పాపం అసలు హా
హా ఇందాక నేను బట్టలు ఆరేసుకున్నా అండి వర్షం స్టార్ట్ అయిందండి చాలా బట్టలు ఉండేయండి ము ము మూడు బకెట్ల బట్టలు ఉండా అనీ అని పిండుకున్నాను పిండుకొని ఫ్రెష్ అయి నా రూమ్ మొత్తం క్లీన్ చేసి కోని నేను స్నానం చేసిన అండి వచ్చేసి పైన ఇగా డాక్యుమెంట్ అనే మాకు ఉంటదండి ఒక ప్రాజెక్ట్ చేసుకుంటాం అట్లా మేము ఆ డాక్యుమెంట్ చేద్దామను కుస్ కూర్చున్నాండి వైఫ్ వత్తలేదు వర్షం స్టార్ట్ అయిందండి ఏం చేయాలో అర్థం కాక ఇట్ల నా పని నేను చూసుకుంటున్నానండి ఇగా రీల్స్ చూసుకోవడం చేస్తున్నానండి
అవునా
అవునండి
ఇది వరకు అంటే మొత్తం ప్రాసెస్ చెప్పలేదు కదా నిను
చెప్పలేదని మధ్యనే కట్ చేసిండ్రు ఎందుకో నాకు తెలియదు
అంటే చెప్తా ఇప్పుడు అంటే ఇగా పిండి తీసుకొచ్చినామండి పిండి తీసుకొచ్చి మా ఇంటి ముందట కా కరివేపాకు చెట్టు తెలుసు కదా ఆ కరివేపాకు తీసుకొచ్చానండి చాలా మరింతంటే నాక్ కరివేపాకు చాలా ఇష్టం మళ్ళ అది అంటే ఆరోగ్యన్ నికి కూడా మంచిది కదా
అవునండి
చాలా ఎద్దామని చాలనే తీసుకొచ్చిన కరివేపాకేసిన మళ్ళీ తర్వాత కొంచెం ఉప్పు కా కారం ఎసిన తర్వాత ఏం చేసినా నాక్ పుదీనా ఏస్తారో ఏయ్యరో తెల్వదండి మా ఇంటి ముందర పుదీనా ఉంది కదా అనేసి ఎట్లాగో దాన్ని తెంపినింత తెంపేస్తే మా కోడలు నవ్వుకుంటంది కదా గప్ పుదీనా ఏస్తారా ఇళ్ల ఎవడన్నా అనుకుంట నన్ను ఎక్కిరిచ్చింది
ఏం కదండి వేసుకోండి హెల్త్ కి మంచిది కాబట్టి తినండి
హు అయితే పుదీనా వేసిన మా తర్వాత మా కోడల పిల్ల ఏం చేసిందంటే వాటిని ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఉల్లిగడ్డలు మాండేటరీ కదా ఇందులో
అవునండి
ల్లి మర్చిపోయినా అయితే అది వచ్చి ఉల్లిగడ్డని కట్ చేసి ఇందులో వేసిందన్నమాట ఇగా
అవునా
మ్ అవును ఇంగ అందులో ఉల్లిగడ్డలు కట్ చేసేసిన తర్వాత ఇగ నేను కొన్ని కొన్ని నీళ్లు పోస్ కుంటా పిసికిన అంటే అంటే మనకి ఎయ్యడానికి రావాలి కదా ఇందులో ముక్కుట్లో ముక్కుట్లో వేయడానికి వీలుగా ఉండేటట్ టు పిసికా అన్నమాట పిస్ పిండిని అన్ని ఈయన్నిఎసి అవునం డి అన్నీ తగినంతనే ఏసా ఎక్కువ తక్కువ ఏమీ ఎయ్యలేదు అంటే మీక్ తగినంత అంటే తెలుస్తదా
కొంచెం కొంచెం
మ్ మా అట్లా ఏస ఎసిన తరువాత ఇగా మంచిగానే వండుతున్నా ఇప్పుడైతే చేస్తున్నా ఒకటి ఆ ఆల్రెడీ కాలింది నువ్ మీరు వచ్చి తింటారా మీకు పార్సల్ పంపాలన్నా టేస్ట్ చే
పార్సల్ పంపండి టేస్ట్ చేస్తాము
ఆ బుక్ చేస్తామండి దాన్ని ఏమో ఉంటారు కదండి మీకడికి దాన్ని పంపడం
జొమాటోనా అండి ఆర్డర్ చేసుకోవాలా
ఈ ఆర్డర్ పెడుతానండి నేను మీకు ఆ కొరియర్ రైట్ పెట్టండి అసల్ మీకు ఎట్లా గుర్తొత్తాయండి ఇంత సడన్ గా అన్ని
అంటే కదా బై బర్త్ అండి
ఏంటిదండీ
అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలా క్యాచ్ చేయడ మే తెలుసు అండి మా నాన్నగారు నేర్పారు ఏదైనా గుర్తు రా రాపోతే ఊ ఇలా అనుకోవాలట మెదడు దగ్గర నా చేతులు ఇట్లా ఇలా పెట్టుకోని గుద్దుకోవాలండి గుద్దుకున్నప్పుడు ఎమ్మటే తట్టుతదండి అందుకే నేను చెప్పానండి ఇప్పుడు మీక్
అంటే పెద్ద ముచ్చట్లయితే రోకల్ బండే ఎస్కోని గుద్దుకుంటే ఇంకా తొందరగా గుర్తొస్తాయా
అవునండి అట్లాగే మీరు కూడా పైకి పోతారండి
అంతే అంటారా ఓ అవ్వ పైకి పోతే అక్కడ ఏముంటందో మీకు తెలుసా
పైకంటే చనిపోతారండి అంటున్న
అవునా అయ్యయ్యో అంత పని చేయకండి అసలే నేను మా అవ్వయ్యకు ఒక్కగానొక్క చిన్నబిడ్డను
అంటే మీరే అన్నారు కదా పెద్ద ముచ్చట అయితే గ్ రోకల్ బండేస్ గుద్దుకుంటా అని అట్లా నేనేమో చిన్న చేయి పెెట్టుకోవాలి ఇట్లా ఇట్లా అనుకుంటే వస్తుందని చెప్పాను
అంటే నాకు తెలిదు కదా చిన్న చెయ్యే పెట్టాలంటే పే రోకల్ బండ పెడితే ఇంకా తొందర గుర్ ొస్తదేమోనని అట్లా ఉద్
అ ఇలాంటి తెలివి మీకే ఉంటదని నాకు తెలుసండి
అయ్యో ఎందుకండి అంటే నాకు తెలివితక్కువదాన్నే అఫ్కోర్స్ అది నాకు కూడా తెలుసు కాని
అయ్యో నేను అలా అన్నట్లేనండి కానీ మీర్ మీరీ ఇంత తెలివిగా ఆలోచ్ స్తరని నాకు తెలుసండి అందుక్ యితే నేను చెప్తున్నాను ముందే, పైకెళ్తేరు అలాంటి పని చెయకండి అని చెప్తున్నాను.
అవునా
ఆ అవునండి అయిన అండి మీ పకోడీలు
లేదు ఇప్పుడే ఫస్ట్ అంటే ఫస్టు పె ఆ ఫస్ట్ చేసినం బోని లాగా అంటరు కదా నేను ఏ ఫస్ట్ ఏసినా ఇది కాల్తుంది
ఇంకెంత ఇంకేం చేస్తారండి?
అంటే ఇంకేం చేస్తామంటే పనులా?
అంటే వీటితో పాటు మిర్చిలు గిట్ల ఏమన్న చేస్తరా వర్షం వస్తుంది కదా అండి.
మ మా కాడ వర్షము లేదు పాడు లేదు, ఉప్పు కారం ఏర్పడతలేదు. ఇగో చూడండి మా కోడల్ని టెస్ట్ చేయండి టేస్ట్ చెయ్యీ నేను నేనింత ఇంత ఉప్పు త కారం తక్కువంటే నేను ఏసుకుంటా అని చెప్తున్నా ఉ
ఎవరికండి?
మా కోడలు కండి
అవునా అండి
అంతం నేనేం చెప్ప అసలు తినట్లేదు
నువ్వు చేసిన గని భయమైతున్నటుందండి ఆమకి
నేను చేస్తే భయపడతదా స అవునా భయం అయితుందంటర నేను చేస్తున్నా అని.
అంటే మీరు ఫస్ట్ టైమ్ అంటున్నారు మరి తినలేకపోతే తను భయపడుతుంది కదా అని
ఇట్లనే చెప్పింది ఉప్పు కారం ఇట్లనే అన్ని కొంచం కారం తినే
మీకు విషయం తెలుసా అండి? ఇలా
ఏంతేసిన పిసుకడంలోనే ఉం ఇప్పుడు పిండి పిసకడం మంచి కుదిరితే అప్పు కుడ మంచిగ వస్తదంటరండి మా అమ్మగారు అలానే అంటరు పిండి పిసకడంలోనే అంత ఉంటదని
అవునా నేను మంచిగనే పిసికినా
ఆ అట్ల అయితే బావుంటదండి
నేను చాలా అంటే మంచిగనే పితికిిన నాకు తెలిసన
నాకు తెలుసండి మీ మంచిగ పిసుకుతరని కానీ పక్కనోళ్ళని సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయండి మీ సౌండ్ కంటే
అంటే కొంచెం లొల్లి లెక్క అవుతుందండి బయట
ఏమైందండి
అహ బయట అండి, బయట పక్కన పక్కకింట్లో
అవున అండి మీ అమ్మగారు వచ్చారా అండి? మీ అమ్మగారు వచ్ చార
లేదు లేదు రేపు
అవునా అండి మీరు వెళ్తున్నారా అసలు?
మేమా మెమ్ అంటే ఇగ మొన్నటి నుంచి వెళ్ళలేదు చాల రోజులు అవుతుంది ఎల్లక అంటే వెళ్ళాలనీ వుంది కాని ఏం చేద్దాం ఇగ అంటే ఏమైందంటే నాకు ఏం చెప్పలో మీకు అర్ధం కావట్లేదు ఫస్ట్ గాని అంటే ఇగ అక్క వాళ్ళే పోతున్నరన మాట ఆ ఇగ అందుకే నేను ఎల్లట్లేదు ఇగ
అవునా
అవునండి పక్క వాళ్ళు వెళ్తున్నారు ఈ రోజు కూడా పోయి ఇగ చిన్న అక్క పోతుంటే అన్నమొండి రాపర్తి కి వెళ్ళి ఇచ్చ వచ్చ
ఎందుకండి తను వండదా
అదే గద ఈ రోజు డిశ్చార్జ్ అనుకుందంట అక్క కు తెలివదు డిశ్చార్జ్ చేస్త లేరని ఈ రోజు
అవునా
అవును అందుకే ఇగ నేను అక్క వండలేదంటే నేను వెళ్ళి ఇ
మీకు మిర్చీలు చేయొచా అండి మరి
మిర్చీలు నాకు మిర్చీలు అయన్నీ తెలివదు ఇ గా
మీరు కాలేజ్కి వెళ్తరా మరి ఇక్కడే ఉంటారా
లేదు వెళ్ళాలి అంటే ఇంటికి అక్క వచ్చిన తర్వాత ఆ అక్క ఉంటనంటే రెండు వెళ్లి వస్తా ఎందుకంటే ఇగ అన్నీ అన్నిక్కడితేనే తొందర చేసుకుంటా ఇంటికాడయితే చాలా అన్నింటయి కదా చేసుకోలేకపోతున్నా అదే అక్కడ ఉంటే పొద్దు గాల కుసుంటే సాయంత్రం దాకా మనల్ని అనే టోల్లు ఉండరు
అవునండి మిమ్మల్ని అనేటోళ్ళు ఎవ్వరండి అసలు
ఇంగ అక్కడైతే ఇంకా అసలే ఉండదు కదా మనకి
అవునండి మీరు ఏ చెప్తే అది కరెక్ట్ అండి
నేను చెప్తే కరెస్ట్ కధ
ఆ అవునండి కరెక్ట్
ఎందుకండి మా మీద ఇంత మీకు అభిమానం వినబడుతుంద మీకు మీరు ఇచ్చిన నమ్మకం
సరే అండి మరి నేను ఉంటాను
ఉం సరే సరే లైట్ పోయింది మరి ఏమ్ చేయను కట్ జేయల అక్క కజేనా